బాగున్నార సార్
ఆ బాగున్నాండి ఏం చేస్తున్నారు
ఇప్పుడే బయట కూచున్నా సార్ గాలి బాగా వస్తుంది బయట కుర్చున్నా
ఉ
మీరేం చేస్తున్న సార్
ఏం చేస్తున్నా అండి మా పిల్లల్ని ఇక్కడ స్కూల్ కు అడ్మిషన్ జాయిన్ చేయడానికి వచ్చారు
అవున సార్
ఆ వాళ్ళని ఏ స్కూల్ల్లో జాయిన్ చెపిచాలా ఈ ఎడ్యుకేషన్ ఏంటి అట్లానే ఆలోచిస్త తూ కూచొనైన
ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ లో జాయిన్ చేయించిలా మీరు
అదే అర్ధం కావట్లేదండి ప్రైవేట్ లో జాయిన్ చేపించాలా గవర్నమెంట్ లో చేపించాలా
ఆహా అవునా సార్ ఏం చదువుతుండు సార్ ఇప్పుడు
ఇప్పుడు సెకండ్ క్లాస్ అండి
సెకండ్ క్లాస అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్ అయితేనే బెటర్ సార్ విద్యా బోధనా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ ఉంటది కాబట్టి ప్రైవేట్ అయితేనే బెటర్ పిల్లలకు కనీసం బేసిక్ టెన్త్ వరకు అయినా ఇంగ్లీష పర్ఫెక్ట్గా ఉంటె
ఉ
ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళకు నిమ్మలగా చదువుకుంట పోతారు ఫస్ట్ నుంచి గవర్ వర్నమెంట్ అయితే గవర్నమెంట్లో ఇప్పుడు ఇంగ్లీష్ టీచింగ్ తక్కువ ఉంటది కదా
అవునండి
అందుకోరకే వాళ్ళు కొద్దిగా వెనకబడిపోతారు ఎందుకైనా సెవెంత్ వర కైనా మనకు ప్రైవేట్ ఉంటేనే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటది
అవును
ఇప్పుడు మా పిల్లలు కూడా ఫస్ట్ నుంచి ఎల్ కేజి గాని యూకేజి గాని మా పెద్ద అబ్బాయి ఫోర్త్ క్లాస్ అండి ఇప్పుడు
ఉ
ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు చదువుతాడు
ఓకే
ప్రైవేట్నే ప్రైవేట్నే మన దగ్గర ఒక ప పది కిలోమీటర్ దూరంలో పంపించిన పంపిస్తే ఇగా వాళ్ళు రోజు డైలీ పోయి వస్తారు మొన్ననే జూన్ ట్వెల్త్కు స్టార్ట్ అయినాయి
హ
స్టార్ట్ అయినాయి వెళ్తులు ఇవాళ స్కూల్ హాలిడే సార్
బస్ ఫెసిలిటీ ఉంటదండి మీకు
బస్సు ఉంటదండి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వస్తదండి బస్సు
ఉ
ఎనిమిది గంటలలకు పోతారు నాలుగున్నరకు అయితే ఇంటికి ఇంటికి వస్తారు
ఉమ్
వచ్చి ఇగ కూర్చోని ఇగ స్టడీ చేసుకుంటారు ఒక అరగంట ఆడు కుంటారు తర్వాత ఇగ చదువుకుంటారు టీవీ చూస్తారు పడుకుంటారు మీ పిల్లలు దగ్గ దగ్గర ఉన్న ద మీకు స్కూలు
ఆ మొన్నటి దాకా ఇక్కడ లోకల్ స్కూల్లో పంపించానండి బాగలేదండి
ఆ
ఆ దాని పర్పస్ న ఆ ప్రైవేట్ గా జాయిన్ జెయల వీళ్ళు అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నారు
ఉమ్ ప్రైవేటోళ్ళు చాలా మంది తిరుగుతుండ్రు సార్ ఇప్పుడు
అదే ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో కూర్చొని ఉన్నా
అవునా
అవునా అండి నాకు ఒక్కడేనా అండి
ఒక బాబు అ
ఉమ్
ఎన్ని ఇయర్స్ ఉంటారు సార్ బాబు
నా బాబుకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి
ఫైవ్ ఇయర్స్ అంటే మీకు స్ కులు దగ్గర ఉందా కదా అందుబాటులో ఉందా మనకు వేరే
ఆ వాక్బుల్ డిస్టెన్స్ ఎ మాకు కు ఇంతకు ముందు వాక్బలు కాకపోతే ఇప్పుడు ప్రైవేటుకిి పంపయాల్సి వచ్చేసి ఆ బయటికి పంపియాల్సి వస్తుంది ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది.
అ చాలా దూరమే కదా సార్ ట్వంటీ కిలోమీటర్స్ అంటే బాబు చిన్న పిల్లాడు కాబట్టి మనకు దగ్గరున్న స్కూల్కి పంపడమే మేలు
అంటే వాళ్ళ మదర్ తీసుకెళ్తదిలేండి ఆమె గుడా కా అక్కడ స్కూల్లోనే చెప్తది ఉమ్ టీచింగ్ ఆ తను గుడా
అవునా సార్
తనకే ఎటాచ్మెంట్ చేస్తే తనే తీసుకెళ్తది
ఆహా అంటే ఇప్పుడు మనం ఆ టీచింగ్ చెప్తాంది కాబట్టి అక్కడ పంపియొచ్చు మనం అనీ పిల్లగాల్ల దగ్గర మనకు చదువు గురించి టాలెంట్ ఉంటే ఎక్కడైనా చదువుగలుగుతారు గవర్నమెంట్ అయినా ఎం లేదు ప్రైవేట్ అయినా ఎం లేదు ఆయనికి నాలెడ్జ్ అనేది బాగా ఉంటే
ఉమ్
ఏవివ్ విద్య అయినా మనకు సింపుల్గా చ చదివేస్తారు.
అవునవును ఇప్పుడు మీకు అక్కడ ఎల్ కేజీ ఎంత ఉంటదండి ఫీజు రేంజ్
ఎల్కేజీ వచ్చేసి మాకు థర్టీ ఫై
ఉమ్ పర్ ఇయర్ అ అండి
పర్ ఇయర్ థర్టీ ఫైవ్ మా చిన్నా బాబుకు
ఉమ్
ముప్పై ఐదు వేలు
ఉమ్
ఇగా థర్డ్ క్లాస్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేలు
ఉహు
ముప్పై ఐదు నలభై ఐదు వాళ్ళకు వచ్చేసి ఎనభై ఐదాంక కూర్చుంటాను సార్
ఉమ్ ఉమ్ మరి ఈ మధ్యలో ఏవన్నా ఇ బస్సు ఖర్చులు గానీ ఇంకేదన్నా ఇవి ఖర్చులు అందులో ఇంక్లూడింగ్ ఉంటదా లేకపోతే మనమే మళ్ళీ ప్రైవేటుకి జెల్లీచ్చలా ఏమన్నా
బస్సు కు ఖర్చులు ఇంక్లూడింగ్ ఉంటది సిక్స్ థౌజండ్ ఒ సెవెన్ థౌజండ్ ఒ ఏ ఎయిట్ థౌజండ్ వ్యాన్ ఫీజ్ సార్ బస్ ఫీజు అవి కలిపే ఇంక్లూడింగ్ కలిపే చెప్తున్నా సార్
ఉమ్
రోజైతే ఉదయం వెళ్తారు ఎనిమిది గంటలకు వెళ్ళి నాలుగున్నరకు వచ్చేస్తారు.
ఉమ్ అదేలేండి ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించ సార్ మరి మన ప్రైవేటు స్కూల్స్ లో కానివ్వండి కాలేజీ లో ఉండి గవర్నమెంట్ ఇంత మంచి మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతుంది కదా అవన్నీ గూడ వొదిలేసీ లక్షల్ లక్ష క్షల ఫీజూ పెట్టి చదివిస్తున్నారూ దీని కీ యెక్కడా పరిష్కారమంటారూ
ఇప్పుడూ యే విద్యయినా ఒకటే సార్ గవర్నమెంటుదయినా ప్రైవేటయినా విద్య అనేదొకటే
ఉ
ఆ విద్యనే కొనేస్తాన్రు సార్ ప్రైవేట్ లే ప్రైవేటు వాళ్లూ విద్యనూ అమ్ముకుంటున్లు ఎందంటే ప్రైవేటూ వ్యవస్థ అనేదీ డబ్బుల కోసమే
మరి గవర్నమెంట్ కూడా అట్ల గాద్ సార్ గవర్నమెంట్ గూడా ఇన్నీ స్కీమ్స్ ఇస్తుందీ ఇన్నీ ఫెసిలిటీస్ ఇస్తుందీ ఇది అన్ఎంప్లాయిడ్ కీ ప్లస్స్ అ అన్ వాళ్లూ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళకీ
ఉ
దాన్ని ఎందుకూ యూజ్ జేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఎక్కడ లోపం వస్తుందంటారు
ఎ లోపమంటే ఇగ మనం టీచింగ్ వల్లే ఇగ మన చెప్పే విద్యా వల్లనే అట్ల లోపం అస్తుంది సార్ అది
ఉ ఉ అంటే ఇప్పుడూ ఒక్కా సీటుకొచ్చేసి ఒక ఎల్కేజీ స్టూడెంట్ కీ ఒకా టెన్తు స్టూడెంట్ కీ
ఉ
ఆ కొన్ని కొన్నీ ప్రముఖ స్కూల్స్ లో ఎల్కేజీకొచ్చేసి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఫీజు ఉన్నయనేదీ ఒకా ఆ మాట
ఆ అవునండి
అదే ఒక ఇంజనీరింగూ స్టూడెంట్ సీటొచ్చేసి ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ లాక్ బిలో ఉందనేదొక మాట
ఉ
ఒకా ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ఒక నిపుణుడయే నిపుణుడే కావల్సిన కోర్సుకే అంత తక్కువుంటే మరీ ఒ క్క స్కూల్స్ లో ఒక ఎల్కేజీ స్టూడెంట్ కొచ్చేసి త్రీ లాక్స్ రూపీస్ పర్ ఇయర్ అనేదీ నడుస్తుంది గద ఇదీ మనా మనం ఆలోచించే దోరన్లో ఉందంటారా లేకపోతె పేరెంట్సూ వా త్యాస వలనా ఎక్కడొస్తుందంటారు
పేరెంట్స్ వల్నే సార్ అదీ మనం ఎక్కడైతే విద్యా బావముంటదో అక్కడి తోలా ఒక్కలూ వోయిన్లంటే వాళ్లన్ బట్టి ఇంకోలన్ దోల్తరు విద్యన్ జూడట్లే ఆడా మనా స్కూల్ స్కిల్స్ బట్టి పంపిస్తాన్రు
అవును
అదేంటంటే స్కూలూ బాగుంది గదా వాల్ బంపుతున్లు గదా నేది చూస్తున్లు గానీ విద్యా బోధన అయితే జూడట్లేదు గవర్నమెంట్ టీచర్లు చెప్పే విద్యాసుత బానే ఉంటది గవర్నమెంట్లో చదివినోళ్ళు గూడా ఉద్యోగస్తులయిన్లు
నవును
ఇప్పుడూ గవర్నమెంట్లో చదివీ ఇప్పుడూ ఎంబీబీఎస్ లయినోళ్లున్నరూ కలెక్టర్లు అయినోళ్లున్నరూ చాలా మందీ ఉద్యోగస్తులు ఉన్నరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నరు. అంటే విద్యా బోధన అనేదీ మనం చదువుకునే అ స్టూడెంట్ దగ్గర ఉంటది ఏదంటే మనం స్టూడెంట్ ఊ తక్కువ చదివి ఇంట్రెస్ట్ తక్కువ విద్యా బోధన మీద తక్కువ జూయించిండు అంటే అదీ ఈఆ స్టూడెంట్ పట్లనే తక్కువ అన్నట్టు. విద్యా బోధన అనేది అంతట ఒకటే విద్యా
అవునండి
ఇప్పుడు గవర్నమెంట్ లో చదివిన వాళ్ళు. ఓ జాబర్స్ అయినోల్లు చాలా మంది ఉన్నరు.
చాలా మంది ఉన్నారు నిజమే
ఆ
ఒకప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మీకు ఐడియా ఉందిగా.
ఆ ఆ ఐడియా ఉందండి.
అందులో ఒకానొక టైం లో జాబ్ చేశినోళ్ళకీ పక్కా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి అస్ అరే అందులో జాయిన్ అయిన వాళ్ళకీ.
ఆ
ఆ ఇప్పుడూ గూడా అందులో టాపూ స్టూడెంట్సూ ఎవరైతే ఉంటారో. వాళ్ళకి పక్కా గూడా మం చీ ఇ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నదనేది మొదటి నుంచి ఉన్నా ఆలోచనేనండి అది.
అవునా సార్ ఇప్పుడు ఏందంటే
ప్రసిద్ధా ఆ యునివర్సిటీ అది. ఉమ్ మద్యలో జేరి చదివినోళ్ళకి జాబులు చాలా వరకు వచ్చినాయి అటా.
అదే అదే సార్ ఇప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ అల్ల జెప్పే వాళ్ళు గూడా మాక్ పుడు ప్రెజెంట్ ప్రిన్సిపల్లు మా మేనమావే
హ్ము
శ్రీరామ్ వెంకన్న అనీ మన మేనమామే దగ్గర బంధువే.
అవు అంటే ఇంజనీరింగూ స్ట్రీములోనా లేతే ఆర్ట్స్ స్ట్రీములోనా అండి.
ఆర్ట్స్ ఆర్ట్స్ స్ట్రీమ్ లో
ఓకే ఓకే ఏ ఏరియా ఆర్ట్స్ అంటే ఇటు కోటికెళ్ళేదేనా.
ఆ కోటికి కెళ్ళెదే సార్ ఇప్పుడు ఆయన ఫస్టూ వె చదువుకున్నా చూతా గవర్నమెంట్ స్కూళే
ఉమ్
ఒ గవర్నమెంట్ స్కూల్లో చదివి మన ఉస్మానియా లో ప్రిన్సిపల్ అయిండంటే ఇగ మనం. ఆయన దగ్గర నాలెడ్జ్ బట్టే అయిండు గదా
అవునండి
ఇప్పుడూ అబ్బాయీ ఇప్పుడు మనం స్కూల్ కు పంపిస్తున్నాం ఆ స్కూలూ. విద్యాబోధన కాదు మనం చూశేది మన పేరెంట్స్ తప్పు చేశేది ఏందంటే. స్కూలు స్కిల్సు ఫస్ట్ స్కూల్ బిల్డింగ్ ఆ అదేంటిదీ పిల్లలూ బస్సు లో వెళ్తున్లా ఇవ్వి చూస్తున్లు తప్పా విద్యా బోధనా అనేది చూడట్లే.
అవునండి
ఇప్పుడు ఒచ్చేశీ అబ్బాయి పోయిండు అంటే ప్రొజెక్టర్ క్లాస్లు ఉన్నాయా. ఇవున్నాయా అవున్నాయా అని చూస్తున్లు. విద్య అనేది మనకు అది చూడట్లే
అవును
ఇప్పుడు వెనుకట చదువుకున్నోళ్లు అంతా గవర్నమెంటే ప్రైవేట్లు అనేది ఇప్పుడు వచ్చిన టెన్ ఇయర్స్ నుంచి ప్రైవేట్లు వచ్చినయి అంతకు ముందు ఎక్కడివి సార్ ప్ర గవర్నమెంట్ గవర్నమె గవర్నమెంట్ వాళ్ళే బాగా చెప్పేది స్కిల్స్ గవర్నమెంట్నే ప్రిపోజేషన్ బాగుంటది
ఉమ్
అంటే మన చదువుకునే స్టూడెంట్ దగ్గరనే కరెక్ట్ మనకు ఇంట్రెస్ట్ చదువుకోవాలె నేను విద్య నేను నేర్చుకోవాలనే తెలివి ఉంటే
ఉమ్
అది మామూలు స్కూల్ అయినా మామూలు టీచర్ చెప్తాండు చుత అర్థం చేసుకునే గుణం ఉంటే మాత్రం చదువుకోగలుగుతాడు
అవును
ఇప్పుడు పేరెంట్స్ గుడా లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం గుడా ఉండదు
అవును
ఆ అదే అతని స్టూడెంటులో ఉండే తెలివి బట్టి మనం పైకి అభివృద్ధి గావచ్చు జాబ్లు కూడా కొట్టుకోవచ్చు
అవునా
ఆహా మీరు ఎలా అనుకుంటుల్ సార్ మనం ప్రైవేట్ బావ్ బాగా అనుకుంటుల్లా గవర్నమెంట్ బాగా
నేను అయితే నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్ ఇజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి
ఆ గవర్నమెంటే బెస్ట్ ఆప్షన్
ఉ హూ
ఎందుకంటే గవర్నమెంట్ లో చదివిన వాళ్ళు ఉన్నతమైన చదువు ఉన్నతమైన విద్య ఉద్యోగాలు చదువుకు ఉద్యోగాలు చేసుకుంటూ చాలా మంది ఇప్పుడు ఉద్యోగాల మీద స్థిరపడి ఉన్నారు గవర్నమెంటు స్కూల్లో చదివి
అవును
ఆ ఇప్పుడు ఇప్పుడు బీటెక్ గాని ఎంటెక్ గానీ ఎంబిఏ గాని ఇవన్నీ లక్షల లక్షలు పోశినా గని ప్రొఫెషనల్ కోర్స్ చదివినా గానీ కొన్ని లక్షలు పెట్టి చదివి ఇచ్చినా గానీ బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఖాళీగా ఉం డి సాఫ్ట్వేర్ రంగాల జాబ్స్ దొరక చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో
ఉమ్
ఎ డిగ్రీ గాక బీటెకు వస్తురు స్టూడెంట్స్
ఉమ్
పాలిటెక్నిక్ గానీ బీటెక్ వచ్చి ఖాళీగా ఉండేటోళ్ళు దాదాపు ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నారండి పక్కా సాఫ్ట్వేర్ లో ఏ జాబ్ దొరకకా ఒక ఫార్టీ పర్సెం టేజ్ ఖాళిగా మన ఏదన్నా సాఫ్ట్వేర్ దాంట్లకి పోవాలె ఏదన్నా కంపెనీల దూరాలి అని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు
అవునండి వాస్తవం
వాస్తవం రాస
నువ్వు రాసవండి
మ్
మ్ అంటే ఇంగ పరిస్థితి డిమాండ్ అట్ల ఏర్పడిందండి.
ఆ డిమాండ్ ఏర్పడ్డది.
మ్ హు
ఇప్పుడు వాళ్ళకు విద్య అనేది మనం కొనిస్తున్నా.
అవును
మనము వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ అనేది మనం కొనియలేం గదా! తల తల్లిదండ్రులు చేశేది ఏందంటే నిద్ విద్య చదువుకోవాలి పిల్లలు అభివృద్ధి గావాలి. ఒక జాబ్ అంటే అబ్బాయి కొట్టాలనేది అబ్